హలో హాయ్ అండి హుమ్ బాగున్నానండి మీరు బాగున్నారా ఇంకేంటండి తాగానండి మీరు
అయితే మా సిస్టర్ పెట్టింది మేడం అయిపోయింది
తిన్ ఇంకా ఏం సంగతులండి తిన్నారా
ఆ తినం మేడం మధ్యానం పైన్ తింటం ఏం కర్రీ మీది మాది ఎగ్
ఎందుకండీ ఏం కర్రీ
సి దగా
మాది వచ్చేసి
అ
మాదిచ్చేసేసి ఇదేమంటారు
అయ్యో దకాటి మ
అ లేదండి ఇ నేను కొంచెం ఆటర్ ఆతండి గుత్తివంకాయ పచ్చి అంటే గుత్తివంకాయ ఫ్రై పచ్చిపుి
ఏమానం ఏమాంగా
గుతి వంత
ఆ బాగుంటాది కదా మేడం గుత్తి వంకాయ మళ్ళీ సాంబార్ తో టేస్ట్ బాగుంటంది మేడం హానెస్ట్లీ
ఆ అదే మేం పచ్చి పూలు చేసుకుంటా మ
పచ్చి పులుసు తోని బాగుంటుంది గా మేడం ఏదైనాగి చారు అది కొంచెం ముద్ద మంచిగా లోపట జారుతది
ఉహు
ఇంకేంటి మేడం మరి సమ్మర్ కదా ఏమన్నా టు ఫ్రూట్స్ ఏమన్నా తింటారా సమ్మర్ ల వచ్చి స్పెషల్ ఫ్రూట్స్ మ్యాంగో గాని వాటర్ మి
ఆహా నేను ఎక్కువ మస్క్ మెలన్ తింటానండి
మీరు కుక్కలు పెంచుకుంటారా మేడం
కుక్కలు అంటే మా ఇంటి పక్కన ఉన్నాయండి
అంటే మీ ఇంట్లో లేదా
కుుక్క మీ ఇంట్లో ఉన్నట్టే బోవు బో అంటే
అదంతే అండి మా ఇంట్లో ఉన్నట్టు అరుస్తు
అచ్చ అ మీంటి పక్కల కుక్కలేన అవి
అవునా
కుక్కలు ఇష్ట మేనా మేడం మీ కుక్కలు
ఆ ఇష్టమండి
అంటే ఏ కు ఎక్కడ మేడం రా చిన్న అప్ప పప్పీసు గాని ల్యాబ్లు గాని డగులు గాని
నాకు పెద్ద బ్రీడ్స్ అంటే ఇష్టం అండి లైక్ ఆస్కీ లేకపోతే ఆ హస్కి
హాస్ కియా అంటే అది ఇలా ఉంటుంది అను
అది సేమ్ ఆహా లేదు లేదు అండి హస్కి వచ్చే ససి కంప్లీట్ ఉల్ఫ్ డాగ్
అచ్చ ఓకే ఐడియా వచ్చింది ఆ ఆ బాగుంటాయి మేడం నాకు కూడా అవే ఇష్టం
ఇంకా లేకపోతే జర్మన్ షాఫ్టస్ జర్మన్ షా కెఫెడు
ఏమని చెప్ప
తే గోల్డన్ రెడ్ డ్రైవర్
ఆహా
ఆ డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి.
ఇప్పుడు మేడమ్ మీ ఫేవరేట్ కలర్ మీ ఫేవరేట్ కలర్ వచ్చేసి ఏం కలర్ మేడమ్
నాక నా ఫేవరేట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి ఆ ఆ
ఇంకా మీ హాబీస్ ఏంటి మేడమ్ హాబీస్
హాబీస్ అంటూ ఏం ఉండదండి.
ఉమ్ ఏదో ఒకటి ఉంటది కదా. మనకు జనరల్ గా హాబీస్ అని
ఆహ్
ఏదో ఒక ఉంటాయి కదా ఏదో ఒక హాబీస్
సాంగ్స్ వింటాను, చెస్ ఆడతాను, ఆ ఇంకా మూవీస్ వాచ్ చేస్తా ఉంటాను.
ఎడ్మిషన్ డైలాగ్ ఏం
ఆ మూవీస్ అంటే ఎక్కువ నేను ఆ కమెడి మూవీస్ ఎక్కువ జూస్తాను. టె
కామెడిగా
ఫన్ మూడ్ మూవీస్
ఉ కామెడీలు చూసిన కొంచం టైమ్ నాకైతే నైట్ టైమ్ లో హార్రర్ మూవీస్ చాల ఇష్ టెమ్మెడ అలి ఎగ్జాక్ట్లీ లెవెన్ లెవెన్ వరకు అట్లా చూస్తాను. చూసి పడుకుంటా హార్రర్ మూవీస్ బాగుంటాయి కదా మంచి థ్రిల్లింగ్ ఉంటాయి మూవీస్ హర్రర్ మూవీస్ అంటే ఉ నీకు ఇష్ టం లే మేడమ్ హార్రర్ మూవీస్
హార్రర్ మూవీస్ నేనేం పెద్దగా చూడనండి. ఏమైనా ఎక్కువ ఏంటి లైక్ ఏవైనా పెద్ద పెద్ద పెద్ద లైక్ ఎట్లా కాంచనా లేకపోతే
ఆ మేడమ్
న మూవీ చూసారా అట్లాంటి ఏమన్నా బా బాగా
ఉమ్ పర్లేదు మేడమ్ ఆ మూవి బానే ఉంటది కదా హ్మ్
ఆ హార్రర్ బాగా హార్రర్ అనిపించే చూస్తా లేకపోతే హా ఇంగ్లీష్ మూవీస్ చూస్తానండి.
కా మేడంమ్ ఏమన్నా చెట్లుట్లా ఉన్నాయి మేమ్ మీకు సమ్మర్ కదా చ చాలగ ఉంటాది కదా బయట కూర్చుంటే
లావుంది ఎలాండి ఇంట్లోచ్చ
ఆ చెట్లు చెట్లు మేడం ఏం చెట్లు మేడం చింతపండు ఆ చింతపండు చెట్టు ఏం మేడం
అదే సరే అదే సరే అది అంటారు
అరే చింతపండు చెట్టు అంటే ఐడియా వచ్చింది మేడం చింత చిగురూ ఐడియా ఉందా మేడం అవి ఖరీ తిన్నారా మేడం అ
ఆ చింత చిగురు చికెన్ చింత చిగురు మ
దాంట్లో ఏదిసినా చింత చిగురుతోనే ఫ్లేవర్ బాగుంటంది మేడం ఏం వేసినా మటన్ వసినాగానీ చికెన్ వేసినా ఆ బట్టి చిన్న రొయ్యలు రొయ్యలు కూడా బాగుంటాయిందులో ఓకే ఎంతమంది మేడం బజల్క మీరు ఒకక్కరేనా లేకపోతే ఏమన్నా సిస్టర్ గాని బ్రదర్స్ గాని ఉన్నారు
ఒక్కదానినే అండి
మీరు ఒక్కదేనా మేడం
ఆ
మ్యారిడ్ ఆ మేడం అన్మ్యారిడ్ మ్మ్ ఎంత మంది మేడంమ్ పిల్లలు ఒక్క బాబా బాబు బాబు ఎం చదువుకుంటాడు మేడం
నందన్
మేడం
నందన్ నందన్
అ నందన్ వావ్ పేరు బాగుంది మేడం రేర్గా ఎవరికు ఉండదు కదా కామన్గా చాలా తక్కువ పేలు ఉ అందారంండి ఏం బాగుంది మేడం ఎస్ అవును నందన్ స్కూల్ కి వెళ్ళి రాలేదా స్కూల్ కి వెళ్ళి ఇంక రాలేదా ఇంక టైమ్ అయితుంది కదా పై వచ్చేశాడ రాలేదా బాబు అని ఫైవ్ థర్టీ అయితుంది అద మ స్కూల్ కు
వన్ ఇయరే అండి బాబుకి
ఆరే రే సారీ మేడం ఫస్ట్ క్లాస్ అన్నట్టు నాకు ఇలా అనుకున్నా మేడం వన్ ఇయర్ అన్నారా నేను ఫస్ట్ క్లాస్కి వచ్చ అనుకోను సారీ మేడమ్ ఏమ్ అనుకోకండి
ఇంకా మీకు పెల్లయిందా అండి ఎంతమంది పిల్లలు
నాకా పెళ్లి ఇంకా కాలే టైమ్ పడతది మేడం మన పెళ్లికి హ్మ్ కూతటీ పోయిన్నవ్ చెట్లు
హా ఏంటండి ఏం లేదండి రొటీన్
హ్మ్ రొటీనేన్నా మేడం ఇంకేంటి మరి నైట్ ఏమన్నా కర్రీ
అంటే నైట్ వచ్చేసేసి నేను ఎక్కువ టిఫిన్స్ చేస్తా స్తంమండి ఎక్కువ ఇడ్లీ లేకపోతే దోస లైక్ ఫుడ్ తీసుకుంటాం అనమాట సో టిఫన్ సే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం నైట్ టైమ్స్
అయ్యో నైటు అన్నం ఉండదా మేడం
ఆహ లేదండి కుక్ చ్చెసు మోస్ట్లీ ఉప్మా లేకపోతే అట్లా టిఫిన్స్ ఏవైనా టిఫిన్స్ తింటా అంతే
ఎందుకు మేడం డైటింగా
టింగ్ అని కాదు లేండీ గాని ఒక టైపాలో ఆ టైప్ అంతే
మ్ హూ ఇంకేంటి మేడం మీ ఇంటికి చెట్లు ఉన్నాయ్ అంటున్నారు కదా ఇగ అన్నీ కోతులు వస్తాయి మేడం కోతులు ఆ పైన
ఒకసారి అప్పుడు ఒకసారి ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అంతలా లేవు
మ్ హూ ఎప్పుడైనా కోతులు ఇట్లాగాని వచ్చి ఇంట్లో డు కాని ఆ పైన ఏమన్నా మార్కెట్ చెట్లా కానీ అంత ఆగం ఆగం చేసుంటాయి కదా మేడం
హ్మ్ అం
కోతులు అంటే కోతి పనులు చేయకుండా ఉంటాయా మేడం ఆ మా దగ్గర కోతులు అంటే ఎక్కడైనా కోతులు కామన్ ఏగా మేడం ఈ ఊరని కాదు ఆ ఊరని కాదు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో కోతులు కోతులు
ఆ మా దగ్గర ఉంటాయి గాని అంత రావండి అదే చాలా తక్కువ కోతులు
ఊహూ ఇంకేంటి మేడం అయిందా మేడం మరి ఫ్రెష్ అయ్యారా
ఆ ఇంకా లేదండి ఫ్రెష్ అవ్వాలి ఇంకిప్పుడు
చెట్లు ఉన్నాది కదా చెట్ల కింద కూడా పురుగులు గిట్లా పైన అవన్నీ బొంత పురుగులు గింత పురుగులు ఉంటాయి కదన్ తకుముందుకే మా సిస్టర్ మా పిన్ని వాళ్ళ బిడ్డకు ఆ మొఖం మీద ఏదో పడ్డది మేడం అంతా చెట్ల కింద కూర్సోని ఆ అమ్మాయి ఫోన్ మాట్ ట్లాడుతుంటే మీద బడ్డది అస్ లేం అర్థం కాలేదు ముఖమన్నీ దద్దులే మేడం ఆ అమ్మాయి చెట్ల కింద ఉన్నా చానా డేంజర్
అవునా ఇది నిమ్మయికాయ అదే హ నిమ్మ ఉమ్ దే నిమ్మ చెట్టంటా అంటే యాప చెట్టు ఆకులు నూరి పెట్టండి పోతది
ఆ అదే మేడం ఎందుకంటే చెప్తున్నా చెట్లున్నాయ్ అంటున్నారు కదా అది మీద పడిదాకా తెచ్చుకునేందుకు ప్పుడు మళ్ళ ఈ యాప చెట్టు ఇయంతా పసుపు మొఖానికి పూసుకుంది మేడం మ్మ్ అందుగే జార తే ఉండాలి ఇప్పుడు కొబ్బరికాయ చెట్టున్నది అవ్ అ కొబ్బరికాయ ఎప్పుడు పడు తవో తెలవదు తల మీద చానా డేంజర్ చెట్లు పెంచుకున్నా మనిషి టుది ఉన్నది కొంచెం ప్రాబ్లమే ఉన్న ఉమ్మ్ సపోట చెట్లు ఉన్నాయా మేడం మీ ఇంట్ల సపోట చెట్లున్నాయా ఇప్పుడు సమ్మరే కదా కాస్తాయి కదా సపోటాకాయలు ఆ ఆంటే సపోటా జాంకాయ్ చెట్లున్నయా మేడం జాంకాయలు
ఆ ఉన్నాయండి జాం చెట్లున్నాయి రెండు రకాలు అవి రెడ్ కలర్ జాం టైను వైట్ కలర్ ఉంటదిగా లోపల రెండు చెట్లున్నయన్న ఆ చాలా బావుంటాయండి టేస్టు
అంటే మీరు అమ్ముకుంటరా లేకపోతే మీ ఇంట్లో వరి
లేదు లేదండి మా ఇంట్లోకే సరిపోతాయది మా ఇంట్లోకే సరిపోతాయి మా ఇంట్లో మటుకే సరిపోతాయండి
ఆహా మీ ఇంటి వరకి మీరే తినేస్తారు కానీ ఇగ ఎవరన్నా ఇంటి పక్కోళ్ళ తెంపుకుంటరా మేడం చ్చి లేకపోతే కెంఫా
ఆ ఇగ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారా అండి సహజంగా ఇంట్లో చెట్లున్నాయి అంటే వాళ్ళు వీళ్ళు వచ్చి తెంపు కొన్ బో
ఆ అవును మేడం ఉమ్మ్ ఇంకా నైట్కి ఇట్లా పనుకుంటప్పుడు ఏమన్నా ఒొక్క వీట్లా చదువుకని పడుకుంటారా మేడం ఎలా అవుతుంది మీకు నైట్ టైం పాస్
అంటే అర్ధం కల
అ మేడం నైట్ పనుకుంటప్పుడు బుక్ చదివి పడుకుంటారా స
లేదండి నేను నార్మల్ పడుకుంటాను పలా వేసేసి
ఆహా ఓకే మేడం